తున్నారా
ఏం లేదాంటి బాగున్నవ
ఆహ్ బాగున్నారా బాగున్నారా అందరు.
బానే ఉన్నారు నువ్వు కాల్ కుడా చేయట్లేవు కదా.
ఏం బిజీరా పిల్లలతోని నువ్వు నువ్వైనా చేయట్లేవుగా కనీసం.
నేనంటే ఇగ ప్చ్ అటు ఇటు తిరుగుతోంది ఎప్పటికి సగం మూడు రోజులు అక్కడనే ఉంటున్నయి కాలేజ్ మాత్రం. ఎమ్ యుజాని.
ఉమ్మ్ వస్తా వస్తున్నావా.
ఎందుకు.
బర్త్డే ఉంది కదా చిన్నోడిది నేనే ఇన్వైట్ చేద్దాం అనుకున్నా అదే రోజు ఇళ్లల్లోకి కూడా వస్తాలటగా. మీ మామయ్య వాళ్ళు.
అవునవును చెప్పింది మా వదిన.
ఉమ్ అదే ఈగా ఎట్లా పెట్టు. ఎట్లాగొ వస్తానన్నది కదా అయినా చెప్దాంలే అనుకున్నా వస్త. తన అనే సరికి ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది.
వస్త వస్త ఎందుకురాను ఆయిన నార్మల్గా కూడా వద్దామని అనుకున్నా ఒకవేళ చెప్తే అట్ల చెప్పినవు కదా. లాస్ట్ టైమ్.
ఆహ్ ఆహ్ మన దగ్గర ఫా. పర్మలిటీస్ ఎందుకురా.
అదేలే నేను ఎట్లాగొ ఏదో ఒకరినీ ఇంకా నీకే మంచిగా కలిసోస్తుందిలే. లాస్ట్ టైమ్ అయిపోయేదుంటే. టైం కి నేను రాకపోయిన అది కొంచెం పోస్ట్ పోనైయింది కాబట్టి.
నేను ఏమనుకున్న అంటే ఇంకా డైరెక్ట్ సన్కెఫ్. కాల్ చేసి చెప్దాం అనుకున్నా.
అవునండి.
ఉమ్ చెప్తా చెప్తా రేపైనా చెప్తలే ఫోన్ చేసి.
ఏముందిలే మా ఇద్దరిట్ల ఎవరికి చెప్పిన ఇద్దరిట్ల ఎవరికి చెప్పిన పర్లేదు లేగని.
అదే అయితే సన్ను నువ్వు ఇద్దరు రావాలి బానే ఉన్నారు.
ఆహ్ తప్పకుండా వస్తాము అంటే ఎందుకు రాము ఇగ.
ఈవినింగ్ టైమేరా మీరు మార్నింగ్ గది చూసుకోనైనా. ఈవినింగ్ కల్లా స్టార్ట్ అవుతది ఫైవ్ ఫైవ్ సిక్స్. అన్ని సెట్ చేసుకొని నైట్ ఉమ్ అదే మరి. అమ్మ వాళ్ళు కూడా అందరు ఆటే వస్తారు కదా అనుకుంటారులే ఇగ. పోయి మధ్యాహ్నం వరకల్లా వచ్చేద్దాము ఈవినింగ్ ఇది చూసుకుందాం అని చెప్పి.
ఆహ్ అక్కడ మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు అయిపోతదంట. నే అక్కడ కంప్లీట్ అయిపోతే ఇగ తినేసి ఆఫ్టర్నూన్ వరకు నిజంగానే. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడికొస్తే బడ్డే చూసుకోవచ్చు అందరం.
ఉమ్ అంతే గా. మంచిగా అన్నే అన్నే కెమెరా ఫొటోస్ తీసేది. మనకి ఇష్టం వచ్చినంత సేపు ఉంటాడు ఆహ్ అన్నరా పెద్దమ్మ కొడుకు.
ఆహ్ ఓకే ఓకే నేను అన్న అంటే మా అన్న అనుకున్నా. ఓకే ఓకే ఫుల్ ఎంజాయ్ ఇగ పార్టీ
ఇద్దమ్ పార్టీ పార్టీ ఏం చేస్తున్నడు మా సన్న
డ్యూటీ కేళ్ళి ఇంకా రాలేదంటి అన్నొచ్చిండ
అన్న ఒ వచ్చిండు ఇంటికెళ్ళిండు కొంచెం ఇవన్నీ క్లీన్ చేస్తానంరా బయట. ఆహ్ అక్కడికి వే ఆహ్ బానే ఉన్నారు రా.
పెద్దమ్మకి ఏదో హెల్త్ బాగాలేదన్నరు ఇప్పుడు ఓకేనా.
అదే చూడ్డానికన్నే వెళ్ళిండు ఒకసారి తిన్నదా లేదా అని అక్కడికే. ఆహ్ బానే ఉందిరా ఇప్పుడు కొంచెం నడుస్తుంది గాని. కొంచెం మాటే సరికి రావట్లేదు పెరాలిసిస్ అటాక్ అయింది కదా
అయ్యో అవునా నేను ఆ రోజు ఉన్నప్పుడు నార్మల్ గా ఎదో హల్ ల్త్ బాలేదన్నారు కానీ అది అంతా చెప్పలేదు
బ్రెయిన్ లా త్రీ ప్లేసెస్ లో బ్లడ్ క్లాట్ అయింది
ఒ మై గాడ్ మరి మంచిగా చూపించకపోయారా
మంచిగానే చూపించినాం ట్రీట్మెంట్ తీసుకుంటుంది మధ్య మధ్యలోలా తీసుకెళ్లి తీసుకొస్తాళ్ళు కదా వీళ్ళు
అది క్యూ డాక్టర్ వాళ్ళు క్యూర్ అయితదని చెప్
ఆ అది మొత్తం కరి పోడానికి మెడిసిన్ ఇస్తాళ్ళు మ్ మెడిసిన్ యూజ్ చేస్తుంది ఇగ ప్రాపర్ గా ఫుడ్ కొంచెం మాట్లాడుతుంటే నత్తిలాగోస్తుందిరా అంత బాగానే ఉంది కొంచెం నడువోస్ స్థాంది కని నత్తి నత్తి మాట్లాడుతంది
అవున మరి అది పెద్దమ్మని చూసుకోవడానికి ఎవరు ఎవరు ఉంటున్నారు
చిన్ని ఒ చ్చింది సృజనక్క బిడ్డ ఆమె పాపం సిక్కయ్యే వచ్చింది ఆమె సిక్కవ్వడం ఈమె ఒక టూ డేస్ నా దగ్గర ఉంచుకున్నా మొన్న వచ్చినప్పుడు ఆ అక్కడి పోయింది ఇగ హుమ్
అయినా ఇప్పుడు నువ్వు చూసుకోవాలన్నా నీకే ముగ్గురు పిల్లలున్నారు ఏడ నువ్వేడ పాసిబుల్ ఐతది
అవును కనీసం ఇగ ఇప్పుడు రమ్మన్న కూడా ఇవాళ ఫోన్ చేసిన అక్కడ అక్క ఇక్కడ ఉంటే ఉంటాన గాని నిను ఎవరు చూస్ కుంటారక్క ఈ ఊర్లనే ఉండి నేను అమ్మమ్మన్ చూసుకోకపోతే ఎట్లా కొన్ కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటదని ఎళ్ళింది ఇక్కడి నుంచి మళ్ళా ఆమె సిక్కాయి అక్కడ పని చేేసి ఆమె సిక్కాయి పడుటుకున్నాది
అయ్యే ఇప్పుడు ఇద్దరికా మళ్ళి
హుమ్ ఈరోజు హాస్పిటల్ కేళ్ళొచ్చిందంట
ఎవరో ఒకరిగ కొంచెం జనాలు కనిపిస్తంటేనే కొంచెం క్యూ అయితలే ఆమే కూడా కొంచం నిమ్మలంగని పి చి పిల్లలు ఏం చేస్తున్నారు తిన్నారా
ఇంకా ఆ తిన్నార్ర వాళ్ళు టీవీ చూస్ స్తున్నారు అమ్మ పిల్లలు అన్న ఇంకా రాలేదు అక్కడికేళ్ళిండు ఇంటికి నేను బయట వాకింగ్ చేస్తాన వాకింగ్ చేసుకుంటు మాట్లాడుతాన
ఎం వంటా చేసావ్
వంట నార్మల్గా క్యాబేజ్ కర్రీ రైస్ నువ్వు చేసినవా
నేను చేసిన దొండ కాయ ఫ్
దొండకాయ్ ఫ్రేయ్ వావ్ వంటలక్క
మార్కింగ్ చింతపండు పులిహోర చేసిన తెలస నికు
వావ్ ఎంత మంచి కుక్కో కుక్ తయారైతానవ్ గా నువ్వు మ్ హు
ఒ మై గాడ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను ఈ లాక్డౌన్లో అట్లా కలిసోచ్చింది కుక్కిి
ఆ యూట్యూబ్ ల చూసి అన్ని నేర్చుకోవడం
కళిగుండి ఫుడ్ ఫుడ్ ఉండేది ఆ బ్యూటీ టిప్స్ అవ్వసలేందుకు చేశినమొ కూడా అర్థం కద్ సగం బ్యూటీ టిప్స్ పాటించి తిరుగుడే ఉంటుండే
ఆ అ ఇంకా ఎట్లా డే మొత్తం ఎట్లా గడిచిపోతంది బోరు కొడుతదా లేదంటే ఏమన్నా చేస్తావా
లేద ఆంటీ ఇగ ఖాళీగానే ఉంటా కాకపోతే ఇగ ల్యాప్టాప్ ఉంది కాబట్టి కొంచెం టైం మే సన్నేమో నేను ఏదైన లర్న్ వేసుకుంటాను ల్యాప్టాప్ తెచ్చి పేడితే నేను యూట్యూబ్ సీరియల్స్ ఆ నెట్ఫ్లిక్స్ ఓటిటి ఓటిటి లర్న్ చేస్తున్నా
అవునా ఇంక డే మొత్తం అది చూడాలన్నా గూడా కొంచెం ఇబ్బందే గదారా ఎప్పుడు టైం అయిపోతుందో అన్నట్టు ఎదురు చూడాల్సి వస్తది గావచ్చు
మధ్యల మధ్యల వచ్చిపోతాడు కాబట్టి కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తది గానీ ఇగ ఒక్కదానే కంప్లె ట్ గా ఉండాలంటే
ఆ మధ్యలో వస్తాడా అ లంచ్కట్ల వచ్చి వెళ్తాడా
ఆ లంచ్ కట్లా వచ్చి వెళ్తడు
మ్ హు
ఈవినింగ్ అట్ల లంచ్కొచ్చి ఈవినింగ్ వరకు ఉండి
మ్ మ్ హు
ఇగ ఏముంది చేయడానికి ఈ కాళీగా రో జాబ్ చూసుకుందాం అనుకుంటున్న నేను గూడా కానీ
మ్
కొంచెం ఇప్ ఇప్పుడు ఇగా బర్త్డే అని నువ్ అన్నావ్ ఇగ ఇగ అక్కడ
ఆహా ఫస్ట్ నుంచి స్టార్ట్ జేయిరా ఇక్కడికోచ్చి వెళ్లిన తర్వాత ఏమన్నా సర్చ్ చేస్ సుకో ఫస్ట్ నుంచి జాయిన్ అవ్వచ్చు
నేను గూడా ఇగ అదే అనుకుంటున్నా అంతలోపు అన్ని సెట్ అయి అంతే గదా ఇక్కడ గూడా అని ఇగ మళ్ళీ జాయిన్ అవ్ వ్వగానే లీవ్స్ అంటే వాళ్లాకు ఇబ్బంది నాకు ఇబ్బంది ఇవ్వకపోతే అక్కడ మీరు భాధ పడడం భాద పడుడు
హుమ్ అంతేలే అన్నీ కంఫర్ట్ చూసుకొని ఆ ఇప్పుడేళ్ళినమంటే మళ్ళీ ఏం ఫెస్టివల్స్ అట్లా ఇట్లా వచ్చినా గూడా కొంచెం సీరియస్ గా వర్క్ జేసేటట్టు ఉండేటట్టు సెట్ చేసుకో ఇంకా
అదే మధ్యలో ఇవిగా వచ్చినామంటే లీవ్ పెట్టకుండా ఉండేటట్టు ట్రై చేస్తున్న అందుకే అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారే చూసుకుందాం అనుకుంటున్న
అవును సపోర్టివ్ ఉంటావ్ గదా మరి సన్ అయినోక్కడే నీ గూడా కొంచెం హు ఏమంటారు జనరేషన్ గురించి అవి తెలిస్తే ఎట్లా బతకాలి ఏంది కొంచెం సంపాదించడం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్
ఖచ్చితంగా చెయ్యాలంటి లేకపోత్ అస్సలే బ్రతకలేము ఒక్కరి మీద డిపెండ్ అయినప్పుడు మనం అసలేవొక్కల తోటి సంపాదన తోటి ఒక దగ్గర బ్రత్ కలంటే కష్టం అది ఊరైనా సిటీ అయినా ఎక్కడైనా
ఎక్కడైనా అంతే ఇంకా ఊర్లాల్లానైన కనీసం వాటర్ లెవ్వన్నా పక్కోలు ఇచ్చే టట్ టుంటదిర సిటీలో మనం అట్లా గూడా అడుగలేం ప్రతి దానికి మనీ పెట్టే కోనుక్కోవాలే క్యాన్ వాటర్ కాంచి అసలు ఎంత దారుణం వాళ్లేవరో అన్నోన్ పర్సన్స్ ఉంట్రు ఏదైనా దా పైసా ఆ
మేము ఇంక ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు కొంచెం సేవింగ్స్ వేసుకునే బెటర్ ఇగ పిల్లలు పుట్టిన తర్వాత వా ల్లా ఖర్చులు వీళ్ళ ఖర్చులు ఇప్పుడు మిమ్మల్ని జూస్తనే ఉన్నాం గాద
ఆ అదీరా ఆ ఇంక నా ముగ్గురు పిల్లల్తోనే చూస్తానవ్ గా మీ అన్న ఒక్కడు జేస్తే మేము మేమందరం
అవును అందుకే ఎందుకైనా మంచిది కెద ఫస్ట్ నేను కొన్ని రోజులన్నా డ్యూటీ జేస్తే ప్చ్ ఓ వన్ ఒక టూ త్రీ మంత్స్ జేసిన కొంచెం బెన్ ఫిటైయితది తర్వాత మళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత నాకు కొంచెం ఏళ్ళడానికి సఫిషంట్ ఉంటది కొన్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటయి డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ సెళ్లాలుంటే గూడా కోం చం ఇబ్బంది గానే ఉంటది గదా మా ఇంట్లో మళ్ళా ఇంట్లో ఒక్కదాన్నే ఉండి మైండ్ స్ట్రెస్ జేస్కునే బదులు అట్లా వోతే కొంచెం వాళ్ళు వీళ్ళు కొత్ తది
మ్మ్ అవును నీగూడా కొంచెం అదే తెలుస్తది టైం పాస్ కూడావుతది ఇటు వర్క్ అటు మనీ అన్ని ఓస్తే నీ గూడా నీ పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బేరుగుతది అ మా సన్ను గూడా కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటంది మీ
అవునంటే ఇ ఖాళీ ఉండి బై బ్రెయిన్ స్ట్రెస్ చేస్కోని మనం మెంటల్ గా ఫిజికల్గా రెండు స్ట్రెస్ అవ్వడం తప్ప ఏం ఉండదు అటు వోతే కొంచెం హ్యాపీగాన్న ఉంటం అనోస్రమైన
చిన్నోడు ఎప్పుడు పెద్దగయితా డా ఎప్పుడు ఏమన్నొక్కటి జుస్కుందామా ఏమన్నా జాబ్ సెర్చ్ ఏస్కుందామా అనే తాట్లోనే ఉన్నా నేను గూడ
పెద్దగాయిరంటే ఇగ వాళ్ళ కోసం కష్టవడుతానే ఉండాలి ఈగ అప్పుడు లైక్ మనకగాదు ఇంకా మనం ఉండాలన్నా మన మనసోప్పుకోదు పిల్లల కోసం సంపాదించాలి గాబట్టి
ఆహా
మళ్ళీ మన జెనరేషన్ ఎట్లుంది
అవును జనరేషన్లా అస్సల్ అవును ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గూడా గ్యాస్ ధరలక్ కాల్చి బేరిగిపోయి ఎట్లా బత్కుతము అసలు
పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇయాలంటే ఫస్ట్ మన దగ్గర మంచి ఎంప్లాయ్మెంట్ ఉండాలి
మ్మ్ అవుండ్రా